చెప్పే
లేదు లేదు లేదు హలో హలో హలో నువ్వు వైఫై కనెక్ట్ చేసినావ
ఆ వై ఫై కనస్తుంది
కే వన్ ఓకే ఓకే అందుకనే వాయిస్ అనేది కట్ గా వస్తుంది ఏ ఆఫ్ చేయట్లే బ్యాలెన్స్ లేవంటి వి గా ముందే వా వయిఫై ఆఫ్ చేయకు కు ముందే బ్యాలెన్స్ లేవని ఉన్నావుగా అంటున్నా
బ్యాలెన్స్ లేదుగా ఏం జేస్తున్నావ్
ఆ
ఏం జేస్తున్నావ్ తిన్నవ
లేదు ఇంకా తినాలి నువ్వు తిన్నావా ఏం తిన్నావ్ మధ్యాహ్నం మరి
ఎగ్ రైస్ దెప్ కున్నా
ఆహ దగ్గరనే ఉంటద ఆనే
ఆ కొంచెం
హాహ హాహు నేనుకూడు వేరే వాళ్ళనడిగినా బానే గొడ్ టెన్ ఏ హ్మ్ మళ్ళా అమ్మాట్, ఆ అమ్మాయికి గొట్టేస్తు మళ్ళా
బొమ్మాదే ఉంది చూప్పియకొండా లేదు. ఆ సరే ఈయనా
హలో
ఆ
హ్మ్మ్ చెప్పే
ఇది ఖాళీగనే ఉంది. ఇది ఖాళీగనే ఉత్పట్ అయిందు ఎందుకని ఎంటిక్ వెళ్ళి చూడు
ఫో నబ
బర్ బాగానే
హలో
ఆహ్
చెప్పే
ఏంలేద్ ఇ నువ్వే చెప్పాలి
అమ్మ బయట కూర్సున్న ఏడ కూర్సున్న దోమలు అయితే, మస్సు గడుస్తున్నాయె అమ్మ
దోమలు ఉన్నాయా నీ యా
దోమల్ల్ ఆవిడ కరుస్తలేవ్ వాళ్ళోపన్నేంటారు. రావచ్చింకం మీకేం గరుస్తలేవని, నేన్ బయటకు స్టానా ట్టేనాకు గరిస్తాయి.
మాకా ఏంలేవు దోమలు
ఆహా
ఇంటికి పోతే ఇంటికాడున్నుంటాయిగా ఇంట్లో
అ ఆ లోటు ఉంటదా మీ రూమ్లా
ఏం లేవు.
ఆహా ఆహ
మ్మ్ హు
కామే వంటెస్టీ ఆంది
ఏంటిది ఏంటిది అడ్దాంగాలే
వన్ డే స్టే ఉంటరు గానీ హాస్టల్స్ లా ఒకటే రోజు ఓక్. వన్ డే స్టే ఉంటారుగా.
ఆ అవునవును.
అట్లే .
అర్ధంకాలే.
ఒక ఆంటీ వచ్చింద్ .
అయ్యో, వైఫై వల్ల స్ట్రక్ అయింతుంద్ వాయిస్.
ఇన్ పడట్లే నా వాయిస్.
ఒక్సారి క్లారిటీగా ఓస్తుంది, ఒక్సారి కట్ అయితుంది.
అవునా.
ఆ. ఏం చేస్తాం కప్పదిలే ఇగ. ఏ రోజు పోతున్నావ్ ఇంటికి ఎయిటీన్కా.
నేను అవి ఎయిటీన్ కి పోతా, మా మమ్మీ .
ఉహుమ్.
ఎయిటీన్త్ కి పోయి, నైన్టీన్త్ ఉండి, ట్వంటీ రోజు ఓస్తా .
చెత్తం . ఎప్పుడు పోయినా వన్ వీక్ ఉంటున్న, అందుకే ఈ సారి తొందరగా వద్దామని.
ఉమ్ అవునా.
ఆ.
ఉహుమ్. ఇంకెన్ని మంత్స్ నీటా కోచింగు.
ఇంకా వన్, త్రీ ఇయర్, త్రీ మంత్స్ ఉందనుకుంటా.
ఎప్పటి నుంచి మనకు స్టార్ట్ ఎగ్జామ్స్.
ట్వంటీ, నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ ఎప్పుడుందో నాకు తెల్వద్, నాకు ట్వంటీ కి ఉంది.
ఈమ్ నెల ట్వంటీనా, వచ్చేమంతా.
నెక్స్ట్ మంత్, నెక్స్ట్ మంత్ ఈ మంత్ కాదు.
ఓకే.
ఇంకా ఫీస్ డేటే అయిపోలేగా, ఫిఫ్టీన్త్ కి లాస్ట్. రేపులా, ఈ రోజా, ఈ రోజే లాస్ట్.
హోల్ల్కి ఫీస్ డేటా, ఆ సిక్స్టీన్త్. త్రోజ్ లాస్ట్ డేట్ అంట.
లాస్ట్.
అవునవును మా గ్రూప్ లో పెట్టిన్రు. ఖాదే.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
ఇంకా మరి, బయట్ ఉన్నారే వాళ్ళు బయట్. డౌట్స్ నేను రేకూల కింద కూర్చున్నా అన్నమాట.
అం
అ ఇంకా ఏముందమ్మా ఇంకా ఒక్కక్క సండే ఒక రోజు కొంచెం టైం పాస్ అయితది పిల్లలు వస్తారు నా దగ్గరికి
ఇంకా రెండు రోజులు అయితే అభేస్ చూసి అప్పుడు మొత్తం ఇంటికన్నే ఉంటారు
ఆ ఆఫ్ డే స్కూల్స్ ఇగా అవుట్ డే స్కూల్స్ అప్పుడు కూడా ఇక కవు అతాయి కానీ ఇప్పుడు
అ
అట్లా
అరే ఈ రోజు మొత్తం ఆడుకున్నావా
ఆ మధ్యాహనం సినిమా చూస్తుండే ఆ అంతే ఇక మధ్యలో మధ్యలో కాల్స్ వస్తే కాల్స్ మాట్లాడినా ఇంగా మొత్తం షో కాట్స్ ఆడతం
అవునా పచ్చిస్ ఆడడం ఆహ అష్ట చెమ్మ వేరే పచ్చిస్ వేరే కదా
ఆ అష్
రెండుంటాయి కదా అస్ట చెమ్మ అంటే చిన్నగనే ఉంటది గదా పచ్చిస ఏమో పెద్దగా ఉంటది కదా ఆట
ఆ అవునవును మేము ఎక్కువ అస్సచెమ్మ ఆడతారు ఇంగా స్టార్ట్ చేస్ సరే ఇంకా కొన్ని డేస్ అయితే ఇగ ఉం కొన్ని డేస్ అయితే ఇంకా స్టార్ట్ చేస్తారు అష్టచెమ్మ కూడా మా ఊర్ల ఇంగా స్టార్ చేస్ ఇగ ఆడుతర్ బానే ఏదిగా సల్ల పడంగనే ఆడతరే
అ టైం పడస కాన్
ఆ ఆ
టైం పాసే కాదు అండ కాలం
ఆ అవును ఉబ్బరిస్తది ఇంకా ఈ టైం ఇంకా కరెంటు పోతుంది మధ్యల మధ్యల ఇప్పుడు ఇంకా అసలైైన ఏండలా ఇంకైతే ఇంకెంత పోతదో ఏమో ఆ ఇప్పుడే ఇట్టుందంటే ఇంకా అష్ లైన ఎండాకాలం లై ఉంటదో ఎమో ఉం
ఆ
కులర్లేక్కున్నాయండగన్
ఆ మీరి ఇంకా అడుగురు అని మంచిగా
మాకేముంది మంచిగా ఇన్స్టట్యూట్ పోతే ఎ సి మంచిగా
ఆ అయ్యి ఏసి కాస్ట్ అల్లా ఫాన్ ఎట్లా
క్యాన్సర్లా ఉంట ఎప్పుడు ఏసే ఉంటు పైగా లే ప్యాన్
ఆ ఇక పట్టదు
ఆ నేను చీట్ మత డబ్బడే కొంచెంం దగా ఏ తర్కి మారి చల్లగా ఉంటాం నా ఓక్కదానికే దూరం ఉంది అందరి అందరి పక్కపక్కనే ఉన్నాయి
అవునా మరి నువ్వు దగ్గరలో చూసుకోపోయినవ్
ఏముంద మా ఊళ్ళు మారు మారన్నారు ఇ ఇప్పుడు మారదాం అనుకున్నా కానీ ఇంక ఇప్పుడు ఏముంది మళ్ళీ కొత్త హాస్టల్ కి వెనక వాాల అలవాటు కావాలి అంత అని అనిపింది నేను ఇం ముందే ఏడుస్తా యూకేనే
ఎందుకు
కొత్తోళ్ళ తోడి ఎంత నాకు పరిచయం ఉండదు తొందరగా మాట్లాడ నేను మల్లాలతోటి
ఓహో అవునా
ఏ రూమ్ ఈ హాస్టల్ కి వచ్చినకనే టూ మంత్స్ అయింది నా పక్కనే ఆమె తోటి మాట్లాడాక చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఆమెంతల ఆమె మాట్లాడని స్టార్ట్ మాట్లాడిపొయ్యడం స్టార్ట్ చేసింది
అవునా
ఎప్పుడన్న ఇంటికాంచి ఫోన్ వస్తె ఫోన్ మాట్లాడేది కుసునేది
ఉహు
ఏంటి నువ్వు మాట్లాడవా చెయ్యవా నకా అమ్మాయి మాట్లాడ స్టార్ట్ చేసింది ఆ ఆమె త మల్ల ఎవరన్న ఇంటికి ఆమె ఇంటికి పో నాకు బోరే ఈోజు మొత్తం బోరే
ఓఓ యమ్మ నా
ఇ మీద మాట్లానే మాట్లా ఒక అమ్మాయి ఉంది ఈ రోజు ఇద్దరమే రూమ్లా ఇద్దరు ఇప్పుడే ప్ర్రాంతి వచ్చింది
ఆహా చేసలే నేను కూడా ఫోను
ఆ
నేను చేయమనే చెప్తా నువ్వే చెయ్యవు
ఇంకా ఎవరి పని వాళ్ళకే ఉంటది చేసి డిస్ట్రబ్ చేసుడు ఎందుకు అని
ఓ నువ్ నాలెక్కా నేనా నేను కూడా అంతే
మళ్ళీ మెయిన్ బాలన్స్ వెస్తూనే ఉంటారు మా ఊలు కూడా ఒకదానివి ఉంటావ్ నడు చేయని హాస్టల్ ఉంటేనే గ వైఫై బై ఇంటికి పోతుంటారుగా వేస్తారు గాని నేనే వ ఫోన్ మాట్లాడానికి ఏం
నేను పనిలేక నేను నెం నెంబర్ వన్ అంటే నెంబర్ వన్ పని లేని దాన్ని మంచిగా చేయచ్చు ఏం కాదు
ఏమో
అంటే ఇప్పుడు నేను ఒక టూ ఇయర్స్ నేను చెట్ల అనుకొని నేను ఎవ్వరి ఫోన్ చెయట్లేను
హ్మ్ హ్మ్
ఏదన్నా పని ఉంటేనే ఫోన్ చేసేదాన్ని హ్మ్ లేకుండా చేయ్యకపోయదాన్ని అబ్ ఇప్పుడు నా నేను రూమ్ లో ఉన్నప్పుడు అయితే అందరికి ఫోన్ చేసి చ్చంద తెలుసా ఎవరికీ నాకు చేయ అంటేనే నాలు
ఫోన చేసి మాట్లాడేదాన్ని ఆహా ఇప్పుడు మీ ఊరు ముంగుడు సర్నెకే కదే
ఆ మున్గూడు దాటి నంకనే
మీది చండూరు రోడ్ ఎ రోడ్ కి పోవాలి స్ట్రెయిట్ గ రావాలి
చండూ రోడ్ కాదు ఇక్కడ
పుట్ట భాగా సైడ్ రావాలా
పూట పాక కాదమ్మా ఆ పుట్పాక సైడే ఎ పక్క సైడ్ గాని అడా కొంచెం చర్చ్ ఉంటది చర్చ్ లో చర్ చర్చ్ రోడ్కి రావాలి
అంటే మాది వేరే రూట్ చేంజ్ కావాలా
ఇప్పుడు లో ఇది మున్గోడు దాటింది దాటిన తర్వాత నీకు ఒక చర్చి అవ్ పడతది లెఫ్ట్ సైడ్లో ఆ ఆ రోడ్ కోస్తే ఇక పుట్టిన తర్వాత మా ఊరే
అ
సరే నే మరి
ఆ సరేనే బాయ్
ఆ